హలో ఏమండి ఏం చేస్తున్నారండి మీరండి
ఏమి లేదండి ఇప్పుడే మా డాడితో కొట్లాడి సరదగా అలా బెడ్ మీద దొర్ల్లుతున్నా
ఎప్పుడు దొల్లే పనేనా అండి మీ పని
అంటే సాయంత్రం అయింది కదా కసుు నూక్యాను పూలు పికాను
ఉ
ఇంకా పని చేసాను కదా బాడీ టైర్డ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పోయి స్నానం జేయ్యాలి
ఈ టైమ్ లోనా
ఆ ఇప్పుడు స్నానం చేయాలి
ఉ
ఆ
పిర్ల పండగకెల్లలేదా విలేజ్కి
ఓ పీర్ల పండగ మేము రేపు పోతాం నేను మాకా రేపు పోతున్నా
ఎప్పుడు ఎటికిపోయేది పిర్లు
సండే
సం ఆ
ఆ సండే పోతుంది మేము రేపు మా ఊరికి వెళ్ళిపోతాము సండే అక్కడే ఉంటాము మండే రిటర్న్ అవుతాం
అవునా హాస్టల్కేప్పుడు ఏళ్తున్నారు
హాస్టల్ కి మా డాడీ నన్ను ఇంకా పంపను అన్నాడండి
అంటే ఫోర్త్ ఇయర్ కదా ఇప్పుడు ఫోర్త్ ఇయర్ పం వెళ్ళకపోతే ఎట్లా
మా డాడీ నువ్వు నక్ కథలు ఎక్కువ పడుతున్నావు నకరాలు ఎక్కువ చేస్తున్నావు అల్లరేక్కువ చే తున్నావ్ నేను హాస్టల్ కి పంపను కాలేజ్ కి పంపను ఇంట్లోనే కూసో అన్నాడండి
నరకాలు అవి ఇవంటే పేరెంట్స్ తోని చేస్తున్నావు కదా ఏ వేరే వాళ్ళతో ఏమన్నా చేస్ తున్నావా
పాంబనన్నాడు
ఉ
మీరు ఒకసారి కాల్ చేసి పంపండి పిల్లని ఫోర్త్ ఇయర్ కదా ఇంకో శి క్స్ అయిపోతుంది అని చెప్పి పంపించేయండి
మీ డాడీతో నేన్ మాట్లాడమంటావా నన్నీ
మా మమ్మీతో అయినా మాట్లాడండి
మీ మమ్మీతో మాట్లాడొచ్చు గాని మీ డాడీతో మాట్లాడితే మీ డాడీ అంత అడ్డదిడ్డం పుట్టినోడు యాడ లేడు అడ్డదిడ్డంగా మాట్లాడతాడు అన్ని
మా మమ్మీతో మాట్లాడు
ఆ మీ మమ్మీతో కావలంటే మాట్లాడతా
మమ్మీతో మాట్లాడండి ఆల్రెడీ అక్కడ ప్రాజెక్ట్ టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసేసారు
ఉ
ఇంకా ఫామ్ ఫిల్ప్ చేసాము మేడం ఎప్పుడోస్తారు అని అడిగిందే
మీ మేడంకేం చెప్పారు
నేను ఆ ఈ మండే కాకుండా వచ్చే మండే కల్లా ఉంటాను మేడం అక్కడ అన్నాను
ఏమన్నారు మీ మేడం
సార్లేమ్మా అటెండెన్స్ చూసుకో అటెండెన్స్ ముఖ్యం కదా ప్రాజె క్ట్ కూడా మళ్ళీ లాస్ట్‌లో తిప్పుతారు
కాలేజ్ పో నెనేచ్చి పోకపోతే అటెనేన్స్ కూడా ఇంపార్టెంటే కదా
ఉమ్మ్
ఉమ్ విలేజ్‌కి పోతే ఏమేమి దొరుకు ఎక్కడ కాదం విలేజ్‌లో ఎ ఎండుమిర్చి బాగా దొరుకుతాయంట అక్కడ ఇప్పుడు ఎందుకంటే ఇవి మిరపకాయలు తీస్తారు కదా ప పండుమిర్చి తి నబెట్టి అమ్ముతారంట
మాది గుంటూరు సైడ్ కాదండి అనంతపూర్ సైడు గుంటూరు సైడ్ పచ్చిమిరపకాయలు అమ్ముతారు ఎండు మిరపకాయలు అమ్ముతారు మా సైడ్ కాదు
గుంటూరు కాదు ఇక్కడ విలేజ్‌లో ఎసినారు అటు పులివెందుల్ సైడ్ ఏశారు
ఆ
ఆ అటు బాగా మిర మే భలే ఉంటాయి కారము భలేె ఉంటాయి అస్సలు పోయిన సారి తెచ్చిచ్చినారండి మా పిన్నిను అక్కట్నుంచి సూపర్ కారం ఉంది కారం అయితే భలే ఉంది గుంటూరు కారం కంటే హెవీగా ఉంది మాకే గుంటూరు మిర్చి అంటారు కదా అలా ఉంది కానీ ఇసా చెప్న చెప్దామంటే పిన్ని నెంబర్ మిస్ అయిందా నాకి
ఆ
మీరు ఎళ్ళేతప్పుడు ఇట్లే రండి నాకి చింతొక్కు పెట్టి పంపిస్తాను అట్లే మీ నాయనమ్మకి ను పిన్నికి
ఆ
ఇంగట్లే ఎండుమిర్చి కూడా ఒకఎళా ఉన్నాయంటే తీసుకురండి లేదంటే చెప్పి రాండి తీసి పెట్టమని మళ్ళా ఎళ్ళి తీసుకొచ్చుకుంటే సరిపోతది
ఆ సరే సరే
మర్చిపోవద్దండి ఎండుమిర్చి ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి వన్ ఇయర్ అంతా బాగుంటది ఆడిచుకుంటే
అవునా
ఉమ్మ్
సరేనండి
ఈసారి మిర్చి దేయి అప్పుడు తెచ్చిండేది అయి అయిపోయిందా కారము దానికే ఈసారి ప చ్చడి మ్యాంగో పచ్చడి కూడా అనుకోల మాడికాయ పెడతాన్టే ఇంగ ఎట్లా కొద్దిగుందిలే అదే ఉంది కదా ఎందుకు అన్నట్లు టమోటా పచ్చడి మ్యాంగో పచ్చడి ఉన్నాయిలే ఈ సారి ఏమొద్దులే అని పెట్టాల నేను కూడా
ఉమ్మ్ నేను అడిగా ఇట్లా హాస్టల్‌కి ఎళ్తే ఈ ఖర్చులు ఉంటాయి కదా హాస్టల్ ఫీజు తీసుకెళ్ళాలి పైగా అది అడ్వాన్స్ కూడా మొత్తం ఖర్చేశాను అడ్వాన్సు మళ్ళీ హాస్టల్ ఫీజు తీసుకెళ్ళాలి మళ్ళీ హాస్ ల్‌కేళ్ళినప్పుడు ఇవి సోపులు షాంపూలు అవన్నీ తీసు కెళ్లాలి కదా
ఆ సైడ్ వాయిస్ వస్తుంది బాగా
మా డాడీ వాగుతున్నారు పక్కన మా అక్కతో
మ్ కాసేపు సైలెంట్గా ఉండమనండి ఎందుకంటే మరి సైడ్ వాయిస్ వస్ స్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది సరిగ్గ గ ఇనిపించట్లేదు
ఆపేసార్లేండి
ఆ
ఆ
ఇకేంటి
అదే ఈ ఖర్చులు అన్నీ ఉంటాయి కదా అన్ని చూసుకోవాలి అన్ని చూస్ స్కోని నీదానంగా పోవాలని
ఆ
ఆ
ఓకే నిదానంగా పోవాలనే లగేజీ లగేజీ ఎ కు కొండ వెళ్తున్నారా కొద్దిగా తీస్కెళ్తారా ఫోర్త్ ఇయరు నీకు ఎక్కువ ఉండదు కదా ఆహా
రెండు యూనిఫార్మ్లు నాలుగు జతలు బట్టలు నైట్ డ్రెస్లు లేవు కా ఇంకా పెట్టుకోలే కొనాలి
నైట్ డ్రెస్లు లేవు కాబట్టి పెట్టుకోలే
ఆహా
మీ డాడీ తీసి ఇస్తారులే ఏం ప్రాబ్లంలే మీ మమ్మీ ఎట్లా అంటే కొంచెం బావుండదని సరిగ్గా చెయట్లే కదా
ఆ
మా డాడీ ఉన్నారులేండి ఏమిదా ఏమైంది
ఆ మా డాడీ తీసి ఇస్తాడులేండి
హ్మ్ మీ డాడీ గుడ్ బాయ్ అండి కాకపోతే ఒకోసారి గట్టి గట్టిగ అరుస్తుంటారండి మీ మమ్మీ మీద అరిస్తేనే కోపం వస్తుంటుంది ఒకసారి ఎందుకంటే ఇన్నప్పుడు నాకి ఎందుకు ఇట్లా రస్తుంటారు ఈయనా ఆ మా ఆయనే అట్ల అరస్సరే అని నేను అనుకుంటా
మీ ఆయన నిన్ను కొడతారా
మా ఆయన ఇప్పుడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయిందండి ఎప్పుడు ఒక్క ఏటు కూడా ఎయలేదు ఏమంటే కొంచెం మందు బాబు అండి మా ఆయన
ఆహా
ఎవరైనా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఎసినప్పుడు
ఆ
కొట్టే ఆ మాటల కంటే దెబ్బలే మేలునిపిస్తుంది అండి దెబ్బలు పడతయ్ కొంచెం మాన్తాయ్ గాని ఆ మాటగాయాలనేటివి మానవ్ ఎప్పటికీ ఉంటాయి మైండ్లోని మనసులో
ఆ
హ్మ్ అందుకే చేయలేదని
అవున
మ్ కొట్టేదేమైతే ఎప్పుడు ఉండదు కాకపోతే పురుగు అనేది ఉంటాది మెదలోనూ ఒక పురుగు ఉంటాది ఆ పురుగు తొలిసినప్పుడు ఇదైతే అంటాడండి ఆ పురుగు అనేది తలుసుకో ండాల ఆ
అ
ఎప్పుడన్నా వాళ్ళ పుట్టినంటికెళ్ళొచ్చినప్పుడు
ఉ
లేదంటే ఏదన్నా బయట ఇంటేట్గా ఉన్నప్పుడు వచ్చి నా మీద చూపిస్తాడు ఆ ఫైర్
ఆహా
ఆ ఇట్లాంటాది
నేను సగం టైం హాస్టల్ లోనే ఉంటానండి
మీరు హాస్టల్ల్లో ఉంటారుగా మీరు ఆస్ట్రల్లో అంటారు కాబట్టి మీ పేరెంట్స్ గురించి మీకేం అంత పెద్దగా తెలిసిండదు
నేను ఎప్పుడ హాస్టల్ లో వెతాను అదే ప్రిఫర్ చేస్తాను
ఆ ఆ ఆ ఇంట్లో ఉన్న ఇఅధ్యాయితే అసలు ఇంకా నాకి ఏమంటే పాపం మా పెద్ద అమ్మాయి వాళ్ళ నాన్న సైడ్ ఉంటుంది కాబట్టి ఏం ఉండదు అమ్మాయికి నా సైడ్ ఉన్నటిగిన దానికి కూడా ఉండు మా చిన్నమ్మాయి ఒకసారి ఆచ్చిందా నాకు సపోర్టు దాని కూడా ఏమోయేమో మాట్లాడినాడండి
ఆ
అది కూడా అప్సెట్ అయింది పాపము కాసేపు మళ్ళా తెల్లారళ్కు మళ్ళా నాచురల్ గా మాట్లాడి మళ్ళా నాకు బాధ ఉండదా అన్నారు
ఉహు
ఒక్క మాటలో మళ్ళా దాన్ని ఇది చేసినాడు
ఆ
ఆ
ఇంకేమండి ఇప్పుడు పనులు ఏం లేవా
ఉన్నాయండి ఇప్పుడే మాకే చెట్లల్లో పూలు ఇరిగింటే తెంచి కట్నాను
ఉ
ఆ పూలు కట్టేసిన ఇంకా మిషన్ ఎక్కలా కోచ్చాము ఇది ఉంది కొంచెం వర్క్ ఉంది చేసేది నాకే చెట్ పని చేస్తే వాళ్ళు ఉంటాన్ రా చేతి కింద వాళ్ళు లేరు ఊరు ఎళ్ళారా ఇప్పుడు స్టిచ్చింగ్ చేతి పని అన్నిీ నాకే పన్నాయా ఆ కస్టమర్లు చూస్తే అర్జెంట్ అర్జెంట్ అనిేస్తున్నారు ఎందుకు ఇప్పుడు మళ్ళా ఆషాఢ మాసం వస్తుంది కదా మధ్య తినాలెళ్ పోతాయి ఇప్పుడు బాగున్నాయి
ఆ
ఫామ్ ఫంక్షన్లు ఉన్నాయి ఇంత లోపలే కావాల అంత లోపలే కావాల అంటున్నారు
అవును
నా వల్ల కాదన్నా గాని ఎట్ల గట్లాగాని చూడండి ఒక ట్రెండ్ గాని కొటీయధయడి శారీస్ కాాలంటే ఫాల్సెఎకువృనాయంండి అని పట్నన్నారు
సరే అండి ఇక్కడ మా డాడీ ఏదో పని చెప్తున్నాడు నేను పోవాలి
హ్మ్ మాట్లాడండి ఏటికిపోతారు
లేదు లేదు ఇక్కడ చాలా అర్జెంట్ పని చెప్తున్నాడండి
ఏమర్జెంట్ పని చెప్తున్నారండి అంతగా
కొట్లాడే పనండి వస్తారా
పనికి పోలే మీ డాడీ డ్యూటీకి ఎక్కలేదండి ఈ రోజు
ఏంటండి మీ డాడీ ఒక రోజు పోతారు రెండు రోజులు మానుకుంటారు డ్యూటీ ఏం చేస్తాం అనుకుంటున్నారు
బాయ్ బాయ్ బాయ్ బాయ్ బాయ్ బాయ్